హలో
వినిపిస్తాందా
ఆ వినిపిస్
ఓకే ఓకే ఆ మీరు మూవీస్ చూస్తార
ఆ చూస్తా అండి మీరు చూస్తార
ఆ చూస్తాను అంటే మీరు ఎలాంటి మూవీస్ చూస్తారు రీసెంట్ గా ఏం చూశారు
నేనైతే అన్ని మూవీస్ సుస్తానండి వెబ్ సిరీస్ లో నాకు నచ్చినవి చూస్తాను. అంటే బాగ నచ్చితే ఇప్పుడు ఎక్కువ అంటే పెద్ది ను అవి చూశాను అంటే వెబ్స్ వెబ్ సిరీస్లు కూడ చూస్తా అంటాను ఆ జియో హాట్స్టార్ లు రీసెంట్గా వచ్చింది బాగా ఫేమస్ అయ్యింది
ఏది
పెట్రో అని
ఓకే ఓకే అది డెవలపర్ అండ్ హ్యాకర్
ఒకే అలాంటివి చాలా చూసా ను నేమ్స్ గుర్తుకు లేవు ఓకే నేను ఇంట్లో ఉండి ఎక్కువ చూసేది అవే అండి వెబ్ సిరీస్లు
ఒకే ఒకే
మీరు అండి మీరు చూస్తార
నేను చూస్తానండి నార్మల్ గా మూవీస్ రీసెంట్గా అంటే థియేటర్ కి వెళ్ళి అయితే మా ఇంటి బంగారం ఇంక నార్మల్ అంటే
థియేటర్ కు వెళ్ళారా! నేను వెళ్ళలే అండి అదేనండి లాస్ట్ అంతకు ముందు హలో హలో
ట్లేద
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి ఏమ్ సిగ్నల్ లేద సరిగ్గ
అలా ఏం లేదే అంటే నెట్వర్క్ కూడ ఫుల్ ఉంది.
ఇంతకు ముందు ఇనిపిలేదు ఇప్పుడు ఇనిపిస్తుంది. నావాయిస్ ఇనిపిస్తుంద మీకీ
ఆ వినిపిస్తుంది
ఇ
నాకు అదే అ దానికి ముందు అంటే నాకేం గుర్తులేదు ఏ మూవీకి వెళ్ళామని
ఓకే
ఆ ఇంకా థియేటర్ అంటే హైదరాబాదులో ఉంటే థియేటర్స్ కీ వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ ఏ మూవీ రిలీజ్ అయినా ఇంక ఓటీటీ లోకొస్తే నార్మల్ నెట్ఫ్లిక్స్ లో అలా ఉంటాయి కదా ఆ నార్మల్ వెబ్ సిరిస్ అల అవి చూస్త అంటే మీరు ఏజ్ోనర్ ఎక్కువ చూస్తారు హారర్ థ్రిల్లర్ అల
అంటే నాకీ అట్లా ఏం లేదండి యాక్షన్ ఇష్టం ఎక్కువ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టం
ఓకే
కొన్ని కొన్ని సార్లు ఇంకా సినిమా బాగుంటే అంటే చెప్తారు కదా బాగుంది లవ్ స్టోరీ వీ అలా ఇంగ అన్నీ చూస్తాండి సినిమా అంటే ఇష్టం అంతే సి మాలు ఇవ్వీ ఇవ్వీ ఏం లేవ్ అన్ని చూస్తాను
ఊ రీసెంట్ గా మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి
రీసెంట్ గా అదే ఇప్పుడు చెప్పా కదా వెబ్ సిరీస్ అది బాగుంది మరి వెబ్ సిరీస్ కొరియన్ది వోచ్చింది కదా టీచ్ ఏ లెసన్ అని
ఓకే మీరు కొరియన్ వీ కూడ చూస్తారా
అంటే తెలుగు డబ్బింగ్ చూస్తాను
ఓకే ఓకే ఆ
వేరే లాంగ్వేజ్ చూడను తెలుగులోవి చూస్తాను అది ఇంక చూసా అండి అంటే గుర్తుకు లేవు చూసాను చానానే కొన్ని బాగా నచ్చాయి స్ట్రేంజర్ థింగ్స్ చూసాను
ఊ
స్ట్రేంజర్ థింగ్స్ చూసారా మీరు
ఫోర్ సీజన్స్ చూసారా
ఆ ఫోర్లు చూసానండి
ఆ నేను చూసా అండి నాకు లాస్ట్ ఓకే రీసెంట్ ఫైవ్ ఆ రీసెంట్ది కూడా నేను చూశాను కానీ నాకెందుకో ఆ అంత ఎండింగ్ ఎండ్ చేసే అంత అనిపించలేదు అది
ఆ సరిగ్గా తెలిలే అండి అందరు అదే అన్నారు
ఆ
నాకిది నేను చూడలేదు డిగ్రీలో ఉన్నప్పుడు నేను అది బోరు కొడుతుందని చూడలేదా సో ఇప్పుడు ఎందూకు ఖాళీగానే ఉన్నాను బాగుంటుందని చెప్పింటే మా ఫ్రెండ్స్ చూసా అండి అప్పుడు సీజన్ ఫోర్ వచ్చింది సీజన్ ఫోర్ వచ్చాక ఇంక రోజుకు ఒక సీజన్ చూశాను అయ్ప్కొట్టాలని తొందరగా బాగుంది లే లే స్కిప్ చేయలేదు స్కిప్ చేయలేదు దాన్లో స్కిప్ చేసే అంత ఏం లేదు బాగుంది
ఓకే ఓకే నేను ఫస్ట్ టూ సీజన్స్ చూసా థర్డ్ సెకండ్ సీజన్ హాఫ్ నుంచి థర్డ్ సీజన్ అలా స్కిప్ చేస్తూ చూసా చాలా లాగ్ అయిపోయింది అనిపింది
ఓకే నాకైతే అంత ల్యాగ్ ఏం అనిపియలేదు కొన్ని కొన్ని వాళ్ళ సీన్లు ఉంటే కట్ చేస్తా మిగతావంత బాగు
ఓకే ఇంకేం చూసారు ఫ్రెండ్ మనీ హిస్ చూడలేదు నేను కూడా అది చాలా సీజన్ స్ ఉన్నాయి టైం ఎక్కువ తీసుకుంటుంది అని నేను పెద్ద పెద్ద సిరీస్ చూడను చిన్న చిన్న షార్ట్ మూవీస్ షార్ట్ సిరీస్ ఉంటే చూస్తాను
అది ఫస్ట్ సీజన్ ఓటే అండి లెంత్ ఉంది కొంచెం వేస్ట్ అంతా ఉంది మిగతా సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఫోర్ చాలా బాగుంటయి అంటే థ్రిల్లింగ్ ఉంటాయి ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్ పెట్టిందా సస్పెన్స్ బాగుంటుంది
ఇంకా ఇది కూడా చూసా అంటే ఇది కూడా విన్నాను బ్రేకింగ్ బ్యాడ్ కూడా బాగుంది అని
ఓకే నేను చుల్లే అవి తెలుగు డబ్బింగ్ లేదని ఇంగ్లీష్ చూస్తా అండి కానీ కొన్ని అర్థమ్ కావాలంటే సాటిస్ఫాక్షన్ ఉండదని చూడను నేను
అవునవును
ఇంకా ఏమున్నాయి నార్మల్ గా మూవీస్ అంటే రీసెంట్ గా నేను చూసింది ఆ ఒకటి ఆఫ్ క్యాంపస్ అబ్సెషన్ చూసారా
ఓకే హాఫ్ క్యాంపస్ చూడలేదండి అవి బోర్ కొడుతుందని చూడలేదు
ఓకే
మీరు చూశారా
ఆ ఆఫ్ క్యాంపస్ చూసాను అబ్సెషన్ చూడలేదా మీరు
లేదు లేదు అది తెలుగులో లేదు కదాండి
ఓకే ఓకే బట్ చూడండి అంటే అబ్సషన్ కూడా కొంచెం కొత్త టైప్ ఆఫ్ మూవీ ఉంది
ఆ అదే అదే అదే వచ్చిందిలేండి మా ఫ్రెండ్ పోయాడు కానీ నేను ఇంగ్లీష్ లో చూడనని పిలిచలేదు
ఓకే ఓకే ఇంకా నార్మల్గా ఎ మీకు తెలుగులోనే చూడాలి అంటే కోరియన్ ది ఒకటి ఉంది ఇఫ్ విషస్ కుడ్ విల్ అని చూసారా
బాగుండేవన్నీ చూసేసింట ఈ యాలకి
ఓకే ఓకే
అంట ఇంట్లో ఉండ కదా ఏం పని ఉండదు అందక వచ్చూస్త
ఓ ఓకే ఓకే అలా అయితే ప్లే చూస్సేరు బానే
హా మీ మీది హైబ్రిడ్ అ అండి
ఆ అవునండి వీక్లీ వన్స్ ఆఫీస్కి వెళ్ళాలి
వీక్లీ వన్స్
హమ్
మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అట్లే వర్క్ చేసే వాళ్ళే
ఓకే ఓకే
హైదరాబాద్ లోనే ఓ పిల్లోడు ఉన్నాడు ఏమంటే తను వీక్లీ టూ టూ టైమ్స్ వెళ్తాడు
ఓకే ఓకే
అదీ ప్రాయక్ట వల్ల అలా ముందు వన్సే ఉందే ప్రాయక్ట మారింది
అవునవును ప్రాజెక్ట్ అకార్డింగ్ ఓకే
సేమ్ అసెంచర్లో మీకు ఎప్పుడు వచ్చిందో అ అతనికి కూడా అప్పుడే అలానే మా ఫ్రెండ్స్కి ఇద్దరికి వచ్చాయి హలో
హలో మ్ మీరు ఫ్రీ టైమ్ంలో ఏం చేస్తారు
సిన్మ్మాల్ చూస్తా అం
ఓకే బుక్స్ ఏమైనా చదువుతారా మీరు అంటే నార్మల్ నోవెల్ స్టోరి బుక్స్ అలా ఓకే ఓకే
మామలుగానే చదవం కాలేజ్ పోయినప్పుడు ఒకటి ఎక్జామ్స ఉన్నప్పుడు ఒకటి చదివేది మిగతా
అంటే అలా కాదు కొన్ని నావెల్స్ స్టోరీస్ ఉంటాయి అంటే నార్మల్ స్టోరీస్ లాగా
ఓకే ఓకే అర్థ మైంది లేచి చదవండి సినిమాలు చూస్తాను ఏమున్నా కానీ
ఓకే ఓకే
మీరు చదువుతార అండి
ఆ చదువుతాను అంటే కొన్ని కొన్ని బుక్స్ బాగున్నాయి అంటే స్టోరీ నేను చదువుతాను చేతన్ భగత్ త్ స్టోరీస్ ఉంటాయి బుక్స్ అవి చదివాను నేను టూ స్టేట్స్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అవి మూవీ కూడా తీసారు యాక్చువల్ గా టూ స్టేట్స్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ రండ్ మూవీస్ తీసారు
ఓకే
మీరు హింధీ మూవీస్ చూస్తారా
హు హామ్ చూడ నండి
ఓకే చూస్తారు అంటే నేను హిందీ బానే చూస్తాను అవి చెప్పగలినేవి బాగుంటాయని
లేలేం ఏండి చూడి మీరు ఇన్నోటి చూస్తాంటే వర్క్ ఎప్పురు చేస్తారంండి
ఖాళీగా ఉన్నప్పుడు అంతా ఏం చేస్తాం వర్క్ మాకు నైట్ టెన్ వరకు ఉం ఉంటుందండి ఆఫ్ర్ూన్ ఇప్పుడు ట్వెవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ ఎలెవెన్ అంటే యుఎస్ క్లయింట్ సో వాళ్ళు నైట్ ట్టొస్తారు
ఉం
సో ఎక్కువ వర్క్ ఉంటుంది నైట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా అవ్వచ్చు
ఓకే అంతసేపూ పెట్టిండా
ఉం అవుతుంది
మామూలుగా మీ ఇంటి వర్క్ అంటే పేజీలు ఉన్నారా ఇంటి నుంచే చేస్తారా
లేదు ఇంటికి వచ్చేసాను ఇంటి నుంచి చేస్తాను
మీరు ఎక్కడ అండీ ఉండేది
మీ కడప తెలుసా రాయ చోటి
కడప తెలుసు రాయిచోటి పేర్లున్నా గానీ ఎప్పుడు పోలే
ఓకే ఓకే అది సో మాకు వర్క్ ఉం అంత దూరం నుంచి
బీటెక్ చేసేకి ఇక్కడ వచ్చారా
జె ఎన్ టి యు
ఆ అక్కడే ఉన్నాయి కదా జె ఎన్ టి యు అక్కడ లేద ఉంది కదా
ఎక్కడ ఉంది
కడపలో లేదా
లేదు లేదు జే ఎన్ టి యు ఉన్నది తక్కువే కదా జెఎన్టియు అనంతపూర్ కాకినాడ
ఓకే రెండేనా అండి
ఉం ఇంకొకటి ఏదో ఉంటుంది అది వేస్ట్
అవునా
అంటే మెయిన్ బ్రాంచ్ యాక్చువల్గా అనంతపూర్ జె ఎన్ టి యు
ఉం ఓకె ఎంసెట్ మీరు వచ్చారు అక్కడికి
ఉం అవునవును
ఎంతోచింది ర్యాకు
ఆ
హలో హలో
వినిపిస్తుతోందా
ఆ ఇప్పుడు వినిపిస్
ఆ సెవెన్ తౌసండ్
అకౌంట్లన
ఉమ్ మీరు రాశారా ఎం సెట్టు
ఆ రాసా నండి పోయింది
ఒకే
అ అందుకే డిగ్రీ కాలేజ్కి పోయిన
ఓకే ఓకే ఇంకేం చేస్తుంటరు మీరు గేమ్స్ ఏమడరా బయట
ఆహ లేదండి నాక స్పోర్ట్స్ అంతగా ఏ రావు ఇంట్రెస్ట్ లేదు రావు అ
ఓకే ఓకే
మీరాడుతరా
ఆ ఆడతామండి అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు అలా టోర్నమెంట్స్ జోర్నల్స్ కలా వెళ్తూ ఉన్నాం
ఏం గేమ్
ఉమ్ బాస్కెట్ బాల్ ఆడతాను త్రో బాల్
బల్ ఆడరా మీరు కూడా
ఉమ్
కే మీ కాలేజ్ నుంచి వెళ్ళరా బాస్కెట్ బాల్ నుంచి
ఆ మా కాలేజ్ నుంచి వెళ్ళాం మేమ్ నార్మల్ ఆ డివిజ అంటే ఏమంటారు దాన్ని మన స్టేట్ కాదు
ఫస్టేట్ ఆడలే కనీ నెల్లూరుకేలారా
ఉమ్
అదే మా ఫ్రెండ్స్ ఆడతారు బాస్కెట్ బాల్లో కొంతమంది
ఆహ ఓకే ఓకే సరేనండి అయితే
ఆ సరే అండి మల్లి చేస్తాను
ఓకే బాయ్
ఆ బా